హలో ఏం చెప్తావ్
ఏం లేదు నువ్వు ఏం జ్యతనవు
ఏం లేదు అట్టిగానే ఉన్న
ఇప్పుడు లేదు ఏం లేదు డైరెక్ట్ ఫోన్ చేస్తే నేను చూసిలే ఇప్పుడేనా
అంతేనా ఎందుకు చెప్పుడే ఎందుకు నిన్న అయినాగా నీకు
నేను లేపోకపోతే కట్ అయితది ఇంకేంది అది నెంబర్
అంతేనా అట్లా కూడా అయిత అందుకేనా ఇప్పుడు వైస్ మన మనిషి అయింద క్కనే అది వేస్తేనా బట్ మర్ ఎట్లా
ఫస్ట్ ఏం చెయాలంటే ఇప్పుడు మనము ఒకటి మాట్లాడిన తర్వాత రేటింగ్ అడుగుతుది కదా
ఆ
అయితే ఒకవేళ అట్లా టక్కన కట్ అయింది అనుకో రేటింగ్ ఇయ ఇయ్యకుండా ఆ గ మూడు చుక్కలు ఒత్తి రీఫ్రెష్ అని కొట్టాలి
అరే రేటింగ్ కూడా ఇచ్చినగా నేను
అదే రేటింగ్ ఏం మాట్లాడంది రేటింగ్ ఎట్లా ఇస్తావు జీరో ఉన్న దానికి
అంతే అంట మరి ఇప్పుడు వేస్తే నా ఇది
అదొక్కటి పోతుంది దానికి కాకుండా ఇంకా వేరే
వేర అక్క ఆ గదా ఇంతకుమంది చేసిన లేపల అయితే ఏడ రానే ఉన్నారా
ఈనే ఉన్న
ఆహ ఇంటర్వ్యూ లేదు అట్లనా
ఇంటర్వ్యూ ఎప్పుడు మరి ఆయనకే తెలవాలి
ఏ
ఆయనకే తెలవాలి
ఇయ్యాల లేదు అట్లానా అవున ఇయాల ఉన్నాడేమో
ఎవరితో అన్నాడు
ఏ మనళ అన్నారురయితే పోవాలి పొద్దుగాలని
ఏమని
ఆ
ఉన్నారా మరి
లేదు ఇంకా లేదు తినాలి ఇగ ఆ
ఎందుకు తినలే
ఇంతకుముందే లేసినాగా
ఎంద పోరగాలు స్కూలుకి
పోలే కాళ నొతనయంట పోలేదు
కాళ నచ్చుతాంది ఏంది గాలికి ఒహ్హో గట్ల కూడా ఉంటదా
ఆ పెద్దది ఆ ఏయాక్షన్ చేసారు టైం అయిపోయినకా సీద అయినాయి
ఆ అవునా మాకి పడ్డాయి కదా పదిహేడు వందలు డబ్యే
ఎందుకు రెండు వేలు ఏమో
రెండు వేలు గాని ఇక కొన్ని యాక్సెప్ట్ చేస్తారు కొన్ని మాట్లా మాట్లాడు బట్టి
ఆహా అట్లా కూడా ఉంటదా
ఆ అట్లా కూడా ఉంటది కానీ సగమే వచ్చిందంట అంటే తక్కువనే ఏసిండ్రంట అందరికి ఎవరి కి పుల్లు వేయలే అంట
ఆహా
ఇంకా మల్ల పడతేయాట
ఆహా అంటే ఎక్కువ నెంబర్ లాస్ట్ పెట్టుడా
ఇప్పుడు పెటుడే ఇప్పుడు అచ్చింది అందరికి ఇప్పుడు పెట్టి మాట్లాడచ్చు మాట్లాడలేం మాట్లాడవాలికి నీ గిట్ల అంటే నీకు ఇట్లా అచ్చిందా దా లావాదేవీలు అ మీ ఒప్ ఓపెన్ చేషిన్ తర్వాత పైసలు ఎన్ని చూపెట్
సూల్య్ మాన్యను
ఆ పైసలు చూపి ఆరెంజ్ కలర్ల పైసలు చూపించింది అనుకో బ్యాంక్ యాడ్ చేయొచ్చు పడత ఇగ ఒక ఏడు వ రెండు వారాలలా అప్పుడు గిట్లా లేకుండే అప్పుడు ఒకటి అయిపోవగనే ఐదు వందల ఒకటి పొగ నే ఐదు వందలు నాలుగు సార్లు ఐదు ఐదువందల రెండు వేలు పడుతుంది
అవునా ఇడు ఏ చేతడు
విడు గట్టిగానే ఉన్నారు బయటికి పోయి టిఫిన్ తెచ్చుకున్నారు
బయటికెలచ్చి
అదే ఇన్న
ఆహా
అ
నలుగురు ఒక్కడే దాని మీద
అవూ
ఒకటే పోయినం నలుగురు ఆమై ఇద్దరు పోరగాళ్లు
ఆలు కూడా
ఆరుగురు
ఆ ఆశగాడు ముందు ఎవరు ఈడు ఆడు ఇబంద్ మీనే వచ్చిండు ఆడు మో ఒక రోజు ముందే వచ్చిండాడు
అనబాడి బ కచ్చిడా గది ఇక్కడ ఉన్నది రెబెల్గా ఉన్నది
అది వాళ్ళ ఫ్రెండ్ కి ఇచ్చి అది ఆడదాక అత్తలేదు అత్తదు రాదా అని అది ఆడదాకా అత్తదో రాదో దాని ఇంటిదాకా అని అలో దోస్తకిచ్చ అ దోస్త ఆడు పటుకవచ్చయను అలా దోస్త అగుర్లేదు ఇగ ఆరన్ ఆ ఎంత ఆడచ్చిందు నన్న ఇది రానియలే ఈ ఆటే ఆగేనా అ ఇంద తెల్లార ఎల్లినావ
హు హు కదే మరి ఆ అంటాను అయితే మరి నలుగురు అంటే మరి నాలుగురు
నలుగురు అంటే వీళ్ళని కలిపి అంటాన్నావేమో చిన్నోని కలిపి అంటా అంటే ఈ ఆ దాన్ని ఎత్తుకుండేనాయి
ఆ వాళ్ళు మీరు ఎట్లా పోతారు తెలుసు ఆ రోజు ఈ నుంచి పోలేదు ఆడికి
మరి
నేను ఆడు కూడా ఉండేయి కదా మరి ఆడు కానీ
బండి మీద
హ
ఏం కూరలాడుతారూ
ఇంకా కూరల కాడి ఓలే
తన్లా గడి పడవలే
ఇంకా చైల్డ్ హైడ్ అయింది చాలయినంకా ఆ అలా కూడా చాలదు
అలాకు సాగం ఫూటో బడేనే
అరే పాప కాలు కుంటతా అ ర ఎట్లే ఎయాల మరి హాస్పిటల్ అంటే టైం అయిపో పేసరికి
ఏ గట్లా తగ్గదు మరి ఆయంత మళ్ళా రేపు స్కూల్కింగని వస్తే
అ
హలో హలో
అ
హలో హలో
అ
హలో బ